హలో
ఆ చెప్పండి ఆయ్ ఏం లేదండి ఖాళీ మీరు
మేం కూడా ఏం చెయట్లేదు మధ్య వర్షాలు బాగా వస్తున్నాయి వస్తున్నాయా మీకు
ఆ నిన్న వర్షాలు వచ్చినయండి ఇయాళ రాలేదు
అవునా
ఆ
అదే సీజన్ గానీ సీజన్ లో వర్షాలు వస్తున్నాయి అయితే
మాకే అయితే నిన్న వచ్చింది ఈ రోజు రాలేదండి
అవునా
ఆ
మాకు ఇవాళ కూడా కొంచెం మబ్బు మబ్బే ఉన్నాయి వర్షం వస్తది కావచ్చు అనుకున్నాం కానీ రాలేదు
మాకు అయితే నిన్న ఫుల్ వర్షం వచ్చిందండి ఇయాల రాలేదు
అవునా
ఆ
ఎస్ ఆ తిన్నా తిన్నా మీరు తిన్నరా
ఆ తిన్నాండి ఇంతకముందే
అ
ఏం చేయట్లేదండి ఖాళీగనే ఉన్నా
ఉత్తిగనే ఉన్నారా
అవునండి
న్యూస్పేపర్ చేసారా మీరేక్కువ న్యూస్ పేపర్
ఆ చూసా
ఆ అందులో ఎక్కువ ఎలాంటి వార్తలు చూస్తరు అంటే స్పోర్ట్స్ కి సంబంధించి లేకుంటే ఎలాంటి చూస్తరు
స్పో స్పోర్ట్స్ చూప్తా మా డిస్టిరిక్ పేపర్ ఒకటి అనేది ఉంటుంది కద
ఆ అవును
అది చూస్తా
ఆహ
ఉమ్
నోట్స్ ఎక్కువ ఇష్టం లేదా మీకు
స్పోర్ట్స్ ఏ ఎక్కువ చూస్తా అండి
అవునా
ఆ
ఆహా ఎక్కువ ఏ ఆట అంటే ఇష్టం మీకు
క్రికెటు
ఆడతరా మీరు
ఆడత మీరు
నాకు రాదు అప్పుడప్పుడు చూస్తా నేనంతే
అంతేనా అండి
ఆ అవును అంతే అప్పుడప్పుడు చూస్తాం
ఆ మేము మాడతమండి
ఆహా
ఉమ్
క్లియరయితే
లేదు
ఆహా
ఆ మీరు చెస్ గిస్ ఇలాంటివి ఆడతరా
చెస్ లేదు నేక్కువ అవి లేవు
ఆ మరి ఏదడుతరండి
నేనా నేను ఎక్కువ గేమ్స్ ఆడను నాక అంత ఇన్ ట్రేస్ లేదు అంటే ఆడేదాన్ని చిన్నప్పుడు కద ఏంటిది చిన్నగా అప్పుడు అవేమంటారు ఖో ఖో రన్నింగ్ కబడ్డీ ఆడినగనీ తక్కువ అలాంటివి ఉమ్
ఆవు ఇ ఫోన్గ గేమ్స్
ఆ ఫోన్ల గేమ్సా ఇప్పుడు ఆడతా అప్పుడప్పుడు
అవునా అండి
ఆ మీరు ఆడతారా హలో
ఫోన్లో ఆడండి హలో
ఆ ఆ స్ట్రక్ అవుతుంది అంటే వినిపించట్లే మధ్య మధ్యలో వాయిస్ ఆ హలో
అది సిగ్నల్ లేనట్టు ఉన్నది
ఆ హలో వినిపిస్తుందా హలో హలో వినిపిస్తుందా ఇప్పుడు హలో మీ వాయిస్ వినిపిస్తుంది నాకు
ఆ చెప్పండి అది సిగ్నల్ లేనట్టుంది జియో వస్తుంది వెళ్తుంది
అవునా
ఆ ఇప్పుడు ఇనిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
ఆ అప్పుడప్పుడు ఆడతా క్రికెట్
ఉం ఇంకేం ఎం ఆడుతుందే మీరు చిన్నప్పుడు
ఈ గోలీలాటా
హా
ఈ గ బండల లాట ఒకటి
ఏంటిది ఏడు బండల నాలుగు బండల
అయి రౌండ్ సర్కిల్ బండలేసుడు బయట ఎవంది పడితే ఆడు దొంగ అన్నట్టు
ఆహా అదే నాలుగు బండలే కదా
అది ఏమో ఒక పేరు గుర్తులేదు కాగానీ అయి అయితే ఆడేటోనీ చినప్పుడు
అంటే ఎంత మంది ఆడేవాళ్ళు ఐదుగురు కదా
ఐదు ఆరు మంది ఆడేటోలమ్
ఆహా ఇట్లా బాల్ తోటి కొట్టే ఆట కాదా ఎడుబండలు ఇట్లా పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టాలి కదా
అది చిత్లంగనా ఏదో అంటారండి దాన్ని
అది ఆడలే
అది కూడా ఆడినా అండి
ఆహా చిన్నప్పుడే బాగుండేది కదా మంచిగా రకలుగా అన్ని ఆడుకునే వాళ్ళు
అవును ఇప్పుడ ఏమున్నదండి బిజీ షెడ్యూల్
ఆ మళ్ళీ ఇప్పుడు పిల్లలు కూడా అట్లాంటి ఆటలు ఏ కో ఎవరు ఆడుతున్నారు అందరు ఫోన్ లో యూసుకుంటా కూర్చుంటారు టీవీలు ఫోన్లు
అవును ఈ ఫోన్లు వచ్చిన కా నుంచి ఒకప్పుడు సండే వస్తే మళ్ళీ మస్ ఎంజాయ్ గ్రౌండు గివుండు ఆటలు ఉండేటివి ఇప్పుడు సండే నుంచి మండే వరకు అందరూ ఫోన్లోనే బిజీ బిజీ బిజీ
ఆ అవును ఇప్పటికి పిల్లలకి అలాంటి ఆటలు తెలివదు కదా ఎక్కువ
ఎవ్వరికి తెలియద అండి
ఉ అప్పుడైతే మంచిగా అన్ని ఆటలు ఆడేవాళ్లు
అప్పుడు జనరేషన్ వేరు అన్ని ఆటలు ఉండేవి అందరు ఒక దగ్గర కూర్చొని అన్ని ముచ్చట్లు ఇప్పుడు ఈ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఏమ వచ్చినాయో
హా అవును
మొత్తం ఫోన్లు ఫోన్లు చిన్న పిల్లలు ఫోన్ లేకుంటే అన్నమే దిన్ లేరు కొందరు అయితే
అవునవును వాళ్ళకు ఫోన్ ఇస్తేనే ఏడుగు ఏడిచినా ఫోనే, ప్రతిదానికీ ఫోనే
అదే కదా అండి
అంత చిన్నప్పటి నుంచి మొత్తం ఫోను, ఫోన్ అంత అలవాటపోయింది వాళ్ళకి వాళ్ళు ఆపరేట్ కూడా అట్లనే చేస్తారు ఉన్నా ఇంకా మనకన్నా అంత అసలు అంత చి మనకసలు ఫోన్లే తెలవదు ఆ వయసులో
అదే కదా అండి
ఉమ్ అలానే ఆపరేట్ చేస్తారు యూట్యూబ్ పెడతరు, ఏమో వాళ్ళకి నచ్చిన బొమ్మలు పెట్టుకుంటారు ఏమో పెడతారు.
అవును
ఉమ్మ్
ఇక ఫస్ట్ నుంచే చిన్నప్పటి నుంచే ఫోన్ ఇచ్చి అలవాటు చేసి అట్లా చెస్తే ఇక అదే అలవాటు అయిపోతాయి
ఆ అవునవును
లేకుంటే బాగానే ఉంటది
ఉమ్మ్ కానీ ఇప్పుడు జనరేషన్ కి అందదు మళ్ళీ మొత్తం ఇయ్యకుండా వాళ్ళకి ఏం రాదు కదా ఇప్పుడు ఆ జనరేషన్ ఎట్లా ముందుకు పోతాంది
అదే కదాండి
ఉమ్
ఎవరి ఇష్టం వాళ్ళదండి ఇగ
అందరితోటి కూడా అంటే అన్నిట్లలో ఉండాలి కాని మరీ అంతా? అదేంటిది వ్యసనం లాగా దానికి అలవాటు పడద్దు
అవును
ఉమ్ కొందరైతే ఇరవై నాలుగు గంటలు ఫోన్లోయి చూసుకుంటా ఉంటారు.
అవునండి
ఆ
తిన్నప్పుడు కూడా ఫోన్ చూసుకుంటూనే తింటారండి
ఆ తినేటప్పుడు ఫోనే పడుకునేటప్పుడు ఫోనే, బాత్రూంకి పోయినా ఫోనే
ఇక ఫోన్లు అట్లా విచ్చలవిడిగా అయిపోయినాయండి అంటూ ఫోన్ లో అది
ఆ ఇప్పుడు మనిషికి ఒక ఫోను ఎవరు ఫోన్ వాళ్ళు పట్టుకొని చూస్తా ఉంటారు ఒకరితోటి ఒకరికి సంబంధం లేదన్నట్టు ఒక రూమ్ లో ఉన్నా కూడా
అవును ఇంకా ఫోన్లు అట్లా ఉన్నాయండి ఏం చేస్తారు మరి
ఉమ్మ్
ఉమ్మ్
ఇంకా ఏం ఏం ఆటలాడేవాళ్ళు
ఇంకా చిన్నప్పుడూ చితోలు అనేది, బాల్ తోన గొట్టుడు ప్లాస్టిక్ బాల్ దొంగ దెబ్బ అనేది
ఉమ్
అయన్నీ అడేటోళ్ళం
ఆహా ఈ కబడ్డీ ఇలాంటి ఆటలు ఆడలేదా మీరు
కబడ్డీ ఎక్కువ ఆడలే నేను, మనకు అవి నచ్చదు ఎక్కువ కబడ్డీ అంటే నచ్చుతది కానీ ఆడలేదు ఎక్కువ
ఆహా మరి ఇండోర్ గేమ్స్ క్యారమ్ బోర్డ్ అలాంటివి ఆడేవాళ్ళా
ఆ చెస్ ఇప్పుడు ఒకసారి క్యారమ్ బోర్డ్ ఆడేటోల్లం ఇప్పుడు కూడా ఆడతం క్యారమ్ బోర్డు అప్పుడప్పుడు
ఆ
ఎక్కువ అయే క్రికెట్ అయితే ఎక్కువ ఎమ్మిగ్ మిలినయన్ని తక్కువనే జెర
ఆహా అది షటిల్ అంటారు గదా అది
అది గూడా ఎప్పుడొ ఒకసారి అండి రెగ్యులర్గా ఆడేది క్రికెటే ఆడితే ఎక్కువ
ఊమ్ స్కూల్ డేస్ లో అయితే మంచిగా ఉండేటివి మాకైతే అమ్మాయి గారిని మంచిగా స్కిప్పింగ్ అని అది దాన్ని ఏమంటారు రింగు అది మ్యూజికల్ చైర్ సు ఇవన్నీ గేమ్స్ ఆడిపించే వాళ్ళు మమ్మల్ అది స్కూల్లో ఈ ట్వంటీ సిక్స్త్ జనవరికి ఉంటాయి గదా
అవును
ఆ స్కూల్ డేస్ లో అయితే అప్పుడు అవన్నీ ఆడిపించేవాళ్ళు గేమ్స్
ఊమ్ ఇప్పుడు ఏం లేవు లేవని అంటున్నా
ఊ ఇప్పుడు ఎక్కువ అంటే ఇగ ఇప్పుడు ఏమైనాంటే డ్యాన్సులు అలాంటివే ఉన్నాయి ఎక్కువ కల్చరల్ ప్రోగ్రామ్స్ అలా అప్పుడేమో గేమ్స్ అవన్నీ ఎక్కువ కండక్ట్ చేసే వాళ్ళు అప్పుడు
అవును అయ్యే జేసేటోళ్ళు అందరూ
ఊమ్
ఇప్పుడు ఇప్పుడు జనరేషన్కి అప్పుడు జనరేషన్కి బాగా తేడా ఉన్నాదండి
ఆ అవును
ఊ ఊ అవునా కదాండీ
అవునవును
ఇగ ఇవాళ ఈ కల్చరల్ వాళ్ళది మనకి ఎందుకండి
ఇ అన్ని అంటే మన ముందు తరాల వాళ్ళకి కూడా కొన్ని తెలవాల కదా ఇట్లా ఉండే అట్లా ఉండే అని ఇప్పుడు
వాళ్ళు ఇగ వాళ్ళ ఇష్టం అండి ఇగ
అరే మనం మన పిల్లలకి చెప్తే కదా వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకి ఉంటది తర్వాత తరం వాళ్ళకి
కరెక్టే గాని ఇగ
అంటే ఇప్పుడు ఉన్నట్టు అప్డేట్ కూడా ఉండాలె కానీ కొంచం ఇవి గూడా అంటే ఇప్పుడున్న నాలెడ్జ్ తోటి అప్డేట్ కూడా ఉండాలె కొంచెం పాత విషయాలు కూడా కొన్ని కొన్ని తెలుసు ఉండాలె కదా
అవును
ఊ
అట్లుంటది మనం నేర్పిస్తేనే నేర్చుకుంటారు గాని వాళ్ళు
ఆ నేర్చుకుంటారు గాని ఇప్పుడు స్కూ లో కూడా ఎక్కువ గేమ్స్ కంటే కూడా చదువు చదువు చదువు ఫస్ట్ ర్యాంక్ రావాలె నువ్వే ఫస్ట్ రావాలె మొత్తం ఇదే ఉన్నది కదా ఆ ఆ అవును అదే గదా మనప్పుడు అంతా మనప్పుడు కూడా ఉండేది కాని కొంచెం ఆటలు పాటలు అవి గూడా ఉండేటివి ఊమ్ ఇప్పుడు అట్లేం లేదు ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ రావాలె నువ్వు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ రావాలె నువ్వు చదవాలె అవే ఉన్నాయి మొత్తం
అప్పుడు ఇగ అయే ఇగ ఇప్పుడు ప్రైవేట్ స్కూలల్లో అంతే గేమ్స్ తక్కువ మొత్తం ఫస్ట్ ర్యాంక్ కులు చదవాలే టాప్ స్కూల్ మంచి పేరు రావాలే ఇక అయే ఉంటాయ్.
ఆ అట్లా చేసే పాపం కొందరు అంటే ఒత్తిడిని భరించలేక సూసైడ్ కూడా చేసుకున్నారు కదా ఆ మధ్య పాపం కొందరు.
చేస్కుంటారు మరి
ఉ ఆ
ఉ
అదే చేసుకున్నారు పాపం స్ అంత ప్రెషర్ పెట్టద్దు ఒత్తిడి చేయద్దు వాళ్ళని అంటే చదువుకోమని చెప్పాలే గాని.
చదువుతో పాటు క్రీడలు కూడా ఉండాలి గదండి
ఆ అయిన వాళ్ళలకు ఏదో ఒక దాంట్లో టాలెంట్ ఉంటంది కదా దాంట్లో వాళ్ళు ఇది చేస్కుంటారు. ఓన్లీ చదువు ఒక్కటే దాంట్లోను ఒకటి జాబ్స్ ఏమి ఉండవు గదా మిగతాయి కూడా ఉంటాయి గదా.
అవును సరే అండి మరి
ఓకే అండి మరి
ఆ సరే